నమస్కారం అండి బాబు ఏడుస్తున్నాడండి
స్తున్నాడండి ఆకలి అవుతున్నట్లు ఉంది ఇప్పుడు ఇంత ముందు అన్నం తనిపిస్తే తినలేదండి ఏ ఊరికే పిచ్చి లేపుతాండు
చికెన్ కూర లాంటి ఏమైన్నా కావాలా కావచ్చు అండి ఇక్కడ ఉప లాభం చేస్త స్తున్నారు కదాండి రారదండి తిని వెలదురు
రావాలండి సాయంత్రం వరకు
సాయంత్రం వరకు రదండి సాయంత్రం బస్ ఉంటది కదండి మీకు
ఉమ్ ఇప్పుడు బయలుదేరితే నైట్ తొమ్మిది పది అయితది అండి
అవునా అండి
ఫోన్ చేసారండి ఆల్రెడీ ఫోన్ చేశారు కానీ మేమే రావట్లే
కునరా అండి
అవునండి రేపు మళ్ళా ఉగాది పండుగ కదా అండి
ఉమ్ నేను కూడా వెళ్దాం అనుకుంటున్నానండి
వంటలు అయిన్నీ అట్నా అండి మరి
మనకు తేలవదండి ఇప్పుడే నేను ఇటు పూలు లేప్పడానికి వచ్చేసానండి
మ్ ఎక్కడ తెంపుతున్నారండి పూలు
ఇంటి దగ్గరండి
తున్నారండి ఉప్పలమ్మ చేసుకోవడాని పొయెటప్పుడే తెంపుకోని పెట్టుకొని పోతారా అండి
లేదండి రేపు పండగ కదా అండి ఊరికెళ్తాన్నాం గదండి
మేము కూడా తెంపుకోవాలండి అంటె ఇంట్లో వాళ్ళందరెళ్తా తున్నారా అండి
ఆ లేదండి ఇద్దరమే వెళ్తామండి
మ్ హుమ్ కొత్త సం చిత్రం ఆడపడుచు ఆ అంటే ఇంటికి
రామ్మని రిక్వెస్ట్ చేస్తున్నారండి వాళ్ళు రాండి రాండి ఎప్పుడు రా రు కదండి ఎప్పుడన్నా ఒకసారి రాండి అంటున్నారు అక్కడా చచ్చల నుంచి తనను తీసుకొని ఎల్లేసి ఎల్లుండి వచ్చేస్తాం అనుకుంటున్నాన్ మం
మ్ అందుకే మేము ఇవాళ ఉప్పలమ్మ ని చేసుకోవడానికి అందుకే రాలేదండి రేపు పండుగని లెపొతెవస్తుము
అయ్యో మిస్ అయిపోయారంండి మ మటన్ కూరా ఉమ్ చెప్పండి ఇంతసేపు ఏమేం మాట్లాడుకు కొన్నారు మీరిద్దరు నాకు కాల్ చేస్తుందండి ఆమె
అవునా
మ్
ఏమేమంటే వాళ్ళ కాలేజ్ అంటే గ్యాస్ సిలిండర్ల గురించి మాట్లాడిందండి మళ్ళీ వాళ్ళ కాలేజీ లా ఎలా ఫుడ్ పెడుతున్నారో అలా మాట్లాడిందండి ఊర్లో ఇష్యూ జరిగిందండి కదా మీ రిలేషన్షిప్ లో అని ఆయన అన్నా అండి మా పేరెంట్స్ కు ఫోన్ చేసి గాని రెండు నిమిషాలే మాట్లాడారండి అని చెప్ప చెప్పింది
ఆహా
హ్మ్మ్
అంతలే టెన్ మినిట్స్ గా అంత స్పీడ్ లో చెప్తేనే పది నిమిషాలు అయిపోయిందా అండి
అవునండి
మరి మాదయిపోత్ ట్టలేదు ఎందుకండి స
ఇక అట్ల అట్లా మాట్లాడుతంటె ఇ తొందర అయిపోయిందండి
ఆహ హ్మ్మ్ చెప్
తనతో ఏం పూలన్నీ కనకంరాల మల్లే పూల బాగా పూసాయా అండి
కనకంరాలేనండి మల్లె పూలు లెవ్వండి మల్లెపూల చెట్టు ఉంది కాని అది ఇంకా ఇప్ ఇప్పుడే మొగ్గలేస్తుందండి
ఆహా మాకు కూడా ఇంటి ముందు కనకాంబరం చెట్లు ఉన్నాయండి తెంపాలండి మేము కూడా మా పిల్లలు పూలు పెట్టు పూలు పెట్టు అంటున్నారండి.
మరి ఆడపిల్లలు ఉన్నప్పుడు పెట్టాలి కదండి
తెంపాలండి ఇగ
హ్మ్మ్ వర్షం వస్తట్టుందా అండి అటు సైడు
చినుకులు పడుతున్నాయండి చలి చలిగా ఉందండి వెచ్చగా
చలి చలిగా ఉంటే హట్ హాట్గా ఏమన్నా తినకుపోయేర్ అండి
ఏమున్నదండి ఏం లేదండి తినడానికి మా పిల్లలు వచ్చినాక నుంచి కిరాణా షాపు లో తినుడే తినడండి.
డబ్బులు బాగున్నాయాండి
మా అమ్మ ఇచ్చుడు వాళ్ళు కొనక్కచ్చుకునుడు అదే పని అవుతుందండి అన్నం సెల్లు ఉంటేనే అన్నం తింటున్నరండి.
చెరో సెల్లు కొనీయండి మరి
ఇండ్రోలు అక్కడ వేరే ఊర్లో ఉన్నప్పుడు రెండు చెరొక పట్టుకొని తినేదండి. ఇప్పుడు ఇప్పుడు ఒక్కటే అయ్యేసరికి మళ్ళ ఈ కార్య యాప్ చేయబట్టి కూడా వాళ్ళకు అటు ఆడుకుంటారు ఇటు అత్తాలు దుకాణం అంటారు ఇగా ఆట ఆడుకుంటారు అత్తాలు దుక్ కనుమంటుల్లా అంటాల్లు వాటర్ దాగిల్లు పోతాళ్ళు మళ్ళా దుకాణంలో తిండికే ఎరుకైతాంది మనుషుల తిండికే ఎరుకైతాంది.
ఏం కొనుకుంటారని అంతగనం
చెకోడిలూ మిక్చర్లు రస్క్ బిస్కెట్లు బింగోలు గుడ్డే బిస్కెట్లు ఇవే అయితనై ఇగ. మొన్న ఇగ ఏటు ఆగలేక అమ్మ ఏం చేసింది కిల పిండి తెచ్చింది రెండు రోజులు తినుల్లు అని ఆడబెట్టింది పూరీలు చేసి
హ్మ్మ్
హా ఇగ నిన్న ఇళ్లకు పోకపో నిన్న ఎల్లమ్మకు ఒక్కపొద్దు ఉంటే గూడాలును కుడుములు వేసేశారు పిల్లలు
హ్మ్మ్
అన్నం బంద్
హ్మ్
అవి తిన్నాంక యివి పడతాయ ఇగ
పట్టవ్
మ్మ్ మళ్ళా గుద్దకుంటా కొట్టుకుంటా తినిపచ్చినాంక తిన్నారు
కోడ్నూ కోసిర్రా
హ్మ్మ్
కోడిని కోసిర్రా అండి
కొయ్యలేదండి అంటే కోయలేదండి మా అమ్మమ్మకు హార్ట్ పేషెంట్ కాబట్టి తినదండి మా తాత ఆయన మెత్తటి మాంసం ఉంటేనే తింటాడండి ఆయనకు పండ్లు లేవండి.
మరి నీ సెల్లమ్మ కాదా
ఆ అయితే ఇక ఈ మధ్యలో ఇవాళ పండుగ అయితే ఇయాల కోద్దామని అనుకున్నారండి అందుకే రేపు రేపు పొద్దున కోద్దామని అన్నరండి
హ హ మరి పండుగాకు మీ అక్క వాళ్ళు ఎవరైనా వస్తార మరి
రామ్మ అంటే రామ్ అంటున్నారండి ఈ ఒక్క సంవత్సరం అన్నె చేసుకుంటాం అంటున్నారు.
ఆహ
మేం ఉన్నాం కదా అని ఇగఇంట్లో మేం ఉన్నాం కదా అని వాళ్ళు ఇక్కడ ఉంటాము అంటున్నారు రమ్మంటే రామ్మంటున్నారు మమ్మల్నెగా వాళ్ళే రమ్మంటున్నారు
ఇన్ని రోజులు ఎక్కడన్నారు కదా పండుగ కాన్నా వెళ్ళి రాండి మరి అక్కడికి
ఆ
పండుగకు ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నారు కదా పండుగకు వాళ్ళ ఇంటికి వెళ్ళసిరండి
ఆ మా పిన్ని బిడ్డ కూడా రమ్మంటుంది అండి
ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాంటే ఎందుకుంటారు అండి మరి
ఉహు ఎవరి ఆఫర్లు అనిది ఏం లేదండి ఒక ఉప్లమ్మం చేసుకునే వాళ్ళు రమ్మన్నారు మా పిన్ని బిడ్డ రమ్మన్నదండి పిన్ని బిడ్డ ఇవ్వాలనే తాడవైరి నుంచి వస్తుందంట.
మ్మ్
నేను రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేత్తాంది పిల్లలని తీసుకొని ఇలా పోవాలని చూస్తున్నా వె
ఎల్లమ్మ పండుగ చేసుకుంటే వాళ్ళు కూడా వెళ్ళలేదా
ఎవలండి పిలవలేదండి పెయిన్ వచ్చిందట కడుపు నొప్పి వచ్చిందట మోషన్స్ అయినా అట పోలేదట
అని మీకు చెప్పిందా అండి
అవునండి నిన్న కాల్ చేసినప్పుడు మాట్లాడిందండి
అవునా
మ్మ్
నాకు వేరే చెప్పిందండి మరి
ఏమని చెప్పింది అండి.
రీసెంట్గా ఏడది మషకంయి రమ్మని ఫోన్ చేస్తే అని చాలా ఫోన్ చేసినా రాలేదు కాబట్టి మేము ఎల్లలేదు అని చెప్పిందండి.
ఆచ్చింది కదా స అడ వ ర్షాని ఫోన్ చెసినప్పుడు వచ్చింది కదా ఆమె
లాస్ట్ కు వొచ్చినాడు ఉంటా అండి కొబ్బెర నూనె రాలేద హమ్
మీ వాళ్ళు కూడ అట్ల లాస్ట్క వెళ్ళారు అట్నే ఇగ
అసలు వెళ్ళలేదా రండిలు
అవునా అండి మళ్ళా ఆమె తర్వాత అంటది కదా అండి ఏరేది పిలుస్తాది మళ్ళా ఆమె అంటది కదా అండి
ఆ
కనీసం పోయినా ఇంటి పక్కిల్లు పోయినా అయిపోవు కదండి ముందుగా లే
ఇంటికి రాలేదం టన్డి కాల్ జెసి చెప్పారన్టండి
అందరికి అలానే చెప్పారండి కాల్ చేసి కానీ ఇగ నమ్మ బుద్ధి కాలే అన్నదండి మా యర వాళ్ళు పోయిల్ళండి మా డబుల్ బెడ్రూమ్ ఇళ్లల ముగ్గురు ఎారళ్ళు పోయిల్ళండి అని చెప్పింది
హమ్
అ
చెప్పండి ఇంక ఎన్నికాల్సి మాట్లాదుర్రండి తనతోటి
ఆ ఏన్ని నాలుగు ఐదో మాట్లుడుకుని అళ్ళ మధ్యలో వయండి జీరో పడ్డాయండి ఏం పడతలేవండి టాస్క్ లు అయిపోయినట్టు కూడా పడతలేవండి అట్నే చూపిస్
ఆమెతోటి రెండు సార్లు మాట్లాడుతే రెండ్ సార్లు నాకు సేమే వచ్చిందండి డిస్కనెక్టింగ్ అనే పడుతుంది
ఆమె నాక్ ఒకసారి చేసిందండి నేను ఆమె కొకసారి చేసిన అండి అంతే మళ్ళీ నిక్ చేసిందట
వాళ్ళ హస్బెండ్ టాస్క్ రాలేదటండి ఆమె టాస్కులేం నాలుగు యాడ్ అయిందట
ఆ అయిపోయిందని చెప్పింది కదండి ఆమె
ఇంకా నాలుగు యాడయినాయాటండి యాడయితేనేను నిన్న కాల్ చేసిందట అండి
ఉహ్మ ఇంక కంప్లీట్ చేసుకోలేద అట్నే మరి
కంప్లీట్ అయిపోయినాయట
కార్య లేదంట వాళ్ళ అమ్మోల్ల ఇంటికెళ్తుందంట రెడై స్తుందంట
అవునా
బిజీగ ఉన్నా అంటే నేనే ఒక కాల్ మాట్ మాట్లాడొచ్చు కదా అంటే మాట్లాడింది ఆ మాట్లాడినం మ అది అటేపోయింది ట్రాకు రాలేదు జీరో కూడా పడలేదు నాకు డైరెక్ట్ అసలు మాట్లాడినట్టుగానే పడిపోయింది
ఎందుకో అండి గిట్ల అయితుంది మరి కార్య ఒకొసార్
ఈ వాతావరణానికి గిట్ల నా లేకపోతే సే ఏమన్నా
అ
అత్తమ్మ ఎట్లున్నదండి చెప్పండి ఇంకా ఏంటి సైలెంట్ అయిపోయారు ఏంటి మా